లో
హలో
విన్పిస్తుందా అండీ
ఆ వినిపిస్తున్నాయి అయిపోయినయండి అయ్ మొత్తం ఇరవై రెండు
అవ్నా అండి ఇంక అయిపెయినట్టేనా అండి
ఆ ఇంక రీఫ్రెష్ చేసిన ఏమి రవట్ల అయిపెనట్టే
ఊ సరే అండీ ఏం చేస్తన్నారండీ
ఏం లేదు ఇప్పుడే మా టీమ్మ్ లో ఒక అబ్బాయి ఉంటే ఫోన్ చేశానూ ఫోన్ చేసి ఇంకా అబ్బాయ్ అస్లా రిప్లై కూడియట్లేదు కొంచెం చూడండి అని చెప్పా చెప్తే ఆ సరే చెప్తాను ఊర్లో లేరనుకుంటా అని అన్నారు
హ్మ్మ్
అంతే రమ్మని చెప్పండి ఇప్పుడు వాళ్ళు రాకపోయినా మనం వెళ్ళి ప్రయోజనం ఉండదు కనీసం ఒక గంటకే కదా ఎట్లాగైనా రమ్మని చెప్పండి నేను ఇంకో అబ్బాయి ఉన్నడు లే మా ఊరు పయే అబ్బాయికి చెప్పాను రమ్మని రాకపోతే మొహం పగిలి పోద్దని చెప్ప
హ్మ్మ్
ఆ ఎందుకు అంత సీరియస్ అవుతావు వస్తలేే సీరియస్ అయ్యేదాకా రాలేదండి మంచిగా చె పను రండి ఒక గంట పని కదా వెళ్ళిపోవచ్చు తర్వాత అంటే అ అప్పుడుదాక ఏమో కుదారు నాకు రాత్రి కుదరదు పొద్దున్న ట్రైన్ దొరకదు బస్ దొరకదు దు అని అన్నారు ఎప్పుడైతే సీరియస్ అవగానో ఖచ్చితంగా వస్తాను రేపు నేను అని అంటున్నాడు
మీసారి సీరియస్ గా అవ్వంండి మీ నోరు మూసుకొని వస్తారు ఎవరికోసం రారు
అర్థమైందిగా పోనీలే ఫ్రెండ్ కొంచెం క్లోజ్ కదండి అని చెప్పి నేను అరవలేదు
ఉమ్
ఇప్పుడు ఇప్పుడు అర్థమయిందండి నాకు ఎవరితో అందుకే ఫ్రెండ్ ఫ్రెండ్ అనకూడదండి
అండి ఎవరు ఫ్రెండ్స్ ఉండ్రండి ఎవరికి
అవును మీరు అదే గుంటూరు అమ్మాయి ఉంది చూడండి అమ్మాయి స్టోరీ చూసారా అండి నా అకౌంట్ లో నుంచి చూడలేదా
ఏగుంటురమ్మా అవునా
ఆ ఏం పెట్టిందంటే అండి ఆ అమంటా దేవుడు
అ అ అర్థమైందండి చూశారంండి చూసారంండి నవ్వు న్నానండి చూసిన తర్వాత ఆహా ఆహా మీకోసమేనా ఇ స్టోరీ పెట్టిందా అనుకున్నానండి అంటే సరవైన మెసేజ్లు ఒక అమ్మాయి మెసేజ్ నాకు ఆ అకౌంట్ లో వస్తున్నాయంండి ఒక అకౌంట్ మీ అకౌంట్ నుంచి అందుకని ఏంది ఇ గ ఛార్జింగ్ రియాలిటీ ఏ నువ్వుో పెట్టు సంథింగ్ చాలా పెతుందిండి ఆ అమ్మాయి ఎలా అని ఓపెన్ చేసి చూసానండి చూసేసరికి ఆ అళ్ళు ఏదో దేవుని అడిగారంట అండి కోరిక జాగ్రత్తగా నాన్ కాపాడు అంటే ఎనిమీస్ నీ దూరం చేశారంటానండి వాళ్ళ ఫ్రెండ్స్ ని సారీ ఆ మైండ్ పోయిందండి నాకు అసలు దబ్బెమ్మడా
ఉహూ
అనుకోనినండి ఏమైంది అనుకోని వల్ల అ అయితయింది మనకేమైనా అయిపోయింది కాలేజీ
ఇంతే
హ్మ్
హ్మ్
హ్మ్ మహా అయితే ఇంకొక్కసారి కలుస్తారండి మీ ఫేర్వల్ కనుకుంటా ఏముంది
అంతే
ఆ రెండు గంటలు కళ్ళు మూసుకుని తెరుస్తుద వస్తా అయితే వాళ్ళ ఎవరో మనం ఎవరో
అంతేగా
ఉమ్ ఏందండి మళ్ళీ ఏమన్నా జరిగిందా ఏందండి వాళ్ళకి
ఏం జర ఇలా నిన్న మనం పట్టించుకోలేదుగా కొంచెం ఆహా అదా అంతేగా మాముూలు గుంటేనే ఆపలేము ఆ విధంగా తాగుంటే ఇంకేం ఆపుదాం
ఉమ్ అదే కాండి దాని గురించి కాదండి
ఉహూ
నోట్ పెట్టారు కదండి నాకు అవ్వాల్సింది అలా
అవునా నేను చూడలేదండి నోటు ఏంబేట్టారు
అండి నేను ఇంకా మీరు నోట్ కి రిప్లై ఇచ్చారేమో హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి పెట్టారు కదా మీ ఫ్రెండ్ గారికి
నోటుకి కాదండి నేను స్టోరీకి పెట్టింది
ఇది అనుకొని అది విన్నానండి
అవునా ఒక్క నిమిషం ఆగండి ఏం పెట్టిందో చూద్దాం లైన్లో ఉండండి ఒక్క నిమషం నోట్ చూస్తున్నా
సరే అండి అది వినాలండి మీరు ఫస్ట్ లిరిక్స్ విన్నారా అండి
ఆ నాకే కదండి పెట్టిందది
ఏదండి
నోట్
కాదండి
ఆ
ఆహా
మరి
అది నీకు కాదండి
సన్నీకా
వాళ్ళళకండిను
ఊహూ అర్థం కాలేదు లేండి నాకు తర్వాత చెప్పండి నాకు ఇప్పుడుకి కూడా అర్థం కాట్లా
ఆ సరే అండి వాళ్ళోళ్ళకులేండి నాకు తెలిసి ఇంకేం సంగతులడి అయిపోయినయి మొత్తం ప్రశాంతంగా రేపు బయలుదేరి హ్మ్ ఏందండి అస్ అసల అంత త్వరగా అయిపోయింది కళ్ళు మూసి తెరిచే లోపు అదే అండి ఆ ఫస్ట్ రోజ అయినా ఉన్నట్ట ఉందండి కనీసం సెకండ్ రోజయితే అసలు ఏం లేదుగా అండి
ఆ అవును
హ్మ్ ఇంతకీ నేను ఆ సరే అండి ఇంతకీ ఆడ అది ఎలా ఉందండి చెప్పలేదు ఇం
చాలా బాగుందని చెప్పగా పొద్దున్నే అసలు భలే ఉంది నాకు అది పోస్ట్ చేసుకోవాలినిపిస్తుందండి ఒక అకౌంట్ క్రియేట్ చేద్దామా
మీ ఇంట్లో వాళ్ళు ఇస్తారండి నీకు బీటింగ్
ఆహా నా దాంట్లో పెట్టను
కొత్త అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటారా అండి
ఆ పెట్టుకుందామా ట్రై మనం కూడా స్టార్ట్ చేద్దామా రీల్స్
వద్దండి దొరికిపోతాము అవసరం లేదండి వద్దులేండి ఎం వద్దులేండి వద్ వద్దులేండి
సరే సరే ఆహా సహజంగా చెప్ చెప్పండి అంత మొహం లేదు కదా
మొహం లేకపోయినా అండి మిమ్మల్ని చూస్తే అర్ధం అయిద్దండి
హ్మ్ లేచిపోయినా
మీ మొహం మీ మొహం లేకపోయినా మిమ్మల్ని చూస్తే అర్థం అయిపోయిద్దండి బాడీ
ఆ బట్టలు అసలు ఆళ్ళకు తెలియవుగా
వద్దులేండి ఎందుకు అవసరమా స్టంట్లు ఉమ్ ఇంకేందండి విశేషాలు
ఉమ్ చెప్పాలి మీరే ఉమ్
వాగి వాగి ఏమన్న నొప్పి పుడుతుందా అండి
లేదు
ఉమ్
ఇంకా రాలా
ఉమ్
ఒళ్ళు నొప్పులు ఉన్నాయి తగల ఎంది
అవునా ఉమ్మ అసలు అద్ద్ ఏం నిద్రబ నిద్రపోతే నిద్ర పట్టేస్తుందండి వెంట వెంటనే వస్తుంది అలా అ మాయ మా కూడా ఏంది మా ఫ్యామిలీలో అందరిక అంతే ఉందండి ఈ రోజు
ఎందుకని ఉమ్ ఎండలకు అలసిపోతున్నావేమో అండి
ఉ అదే అనకుంటాండి ఏమైందంటే నార్మల్గా పొద్దున్నే సెవెన్థ ఏడున్నరకు లేయిచానండి నేను వాష్ రూమ్ కనీ లేచిన తర్వాత వెళ్ళొచ్చి సర్లే ఇంకేం పనుకుంటాంలలే అని నార్మల్గాయాక్చువల్ గా లేగి చిప్పు ప కొనుకోం కదా ఇంక నేను
ఉమ్ ఇప్లడు
కాసేపు ఫోన్ చేశానండి ఒక అరగంట వెంటనే మళ నిద్ర వచ్చిందండి ఎప్పుడు అలా రాదు నాకు ఫస్ట్ ఫస్ట్ టైం అండి అలా నిద్రపో ని మళ్ళా లెవెన్ థర్టీ ఇందండి మళ్ళా లెవెన్ థర్టీ అయిందిగా అని చెప్పి ఆ లెవెన్ థర్టీకి మళ్ళా లేచి ఆ ఫ్రెష్ అయ్యి మళ్ళా తిని మళ్ళా వెంటనే పనుకున్నానండి ఒక అరగంటలోనే ఒక అరగంట గంటలోనే మళ్ళా మూడు ఏమో నాలుగింటిక మళ్ళీ నాలుగింటికి ఐదింటిక లేచానండి మళ్ళా
ఉమ్ నేను కూడా మూడున్నరకో మూడింటికో పడుకున్నా
అప్పటికి నిద్రొస్తుంద అండి మళ కాలేదు ఇంకెందుకులే కొనుకోకూడదు మళ్ళ నైట్ నిద్ర పట్టదండి కొనుకోలేదండి ఉమ్
నే ఇ కూడాడు మూడి ఇంటికి పడుకొని ఐదున్నరకు లె చ
నువ్వు ఐదున్నరకే అండి నే అసలు ఎప్పుడో ఉమ్ కొనుకున్నానండి అసలుయితే రాగట్లేదండి నాకు ఒక కళ కూడాడ వచ్చిందండి నాకు మళ్ళా
ఉఆహ మేము ఉన్నా అండి ఆ కళలో
మీరే అండి మెయిన్ క్యారెక్టర్ అక్కడ
ఆహా స
కదండి కాకపోతే అది
అవునా ఎట్లా వచ్చింది
చెడు చెడు అండి చెడు
చెప్పండి అవే ఉంట
చెప్ చెప్తా అండి తరువాత
ఉ ఇప్పుడు చెప్పండి పెేర్లు పడకుండా ఏం కాదులేండి
ఇప్పుడు వద్దండి తర్వాత నెక్స్ట్
ఆ సరేలేండి నాతో ఐదు మాట్లాడతారు కదా ఆ అప్పుడు మిగతా అవి మీ అమ్మగారు మాట్లాడతారా మీతో మాట్లాడమను
మా మామ్మగారు మాట్లాడతారు కదా అండి మరి మాట్లాడకపోతే ఎట్లా అండి మరి ఏదోటి చెప్తానండి ఒక గంట సేపే కాండి ఐదు కాలు అంటే
హ అంతే యావై నిమిషాలు
కాళీ అనట మాట్లాడ మన్న దాంట్లోంచి మాట్లాడమని చెప్తా అండి వాడు మాట్లాడడంండి అసలు కోపం వస్తుంది నాకు ఆ ఏదో ఒకటి చేయాలండి ఇంకా మనం ఏం చేస్తాం మరి
కాయు మా అన్నది ఇంకో ఫోన్ లో ఉంటాయి కదండి ఆ ఫోను నేను మాట్ నేను మాట్లాడతాను నేను
నువ్వు వాళ్ళ ఫోన్లు తీసుకుంటారండి మీరు
ఆ తీ
వద్దులే వదుండి మీరు వెళ్తాలయింది నోరు ముూసుకోండి
ఏంటి తీ తీసుకొచ్చి ఇమంట ఇస్తారు
వద్దండి నాకు అంత అవసరం లేదు
ఆ మరి మీకుతాయిద ఎలా కంప్లీట్ చేస్త డి మొత్తం కంప్లీట్ చేస్తేనే వస్తాయి ఆ సరే బాయ్
మ వెంటనే